హలో
హలో
ఉమ్ బాగున్నారండి?
ఉమ్ బాగున్నామండి, మీరు బాగున్నారా?
ఉమ్ బాగున్నామండి, ఏం చేస్తున్నారు?
ఏం చేయలేదండి, ఈ రోజు మూవీకి ఎళ్దామని అనుకుంటున్నానండి.
అవునా అండి, మేం కూడా ఈ మధ్య కొత్త సినిమా రిలీజ్ అయింది కదా పెద్ అది మూవి
అవునండి
మీరు చూసారా మేము వెళ్ళామండి సినిమాకి చాలా బాగుంది
అవున అండి మేము వెళ్ళాలనుకుంటున్నామండి ఎలా ఉందండి
చాలా బాగుందండి అసలు అందులో ఇంకా రామ్ చరణ్ యాక్టింగ్ అయితే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు చాలా బాగా తీసారు మూవీ అయితే
అవున అండి
మీక్ కచ్ తంగా వెళ్ళండి మువీ ఇంకా చాలా ఫ్యామిలీ పరంగా ఇంకా అలా బాగుంటుంది బాగుంది
స మ్ ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన మూవీనేనండి
ఆ అవునండి ఫ్యామిలీ అందరం కలిసి చూస్తే ఇంకా సినిమా అసలు ఇంకా చెప్పాల్సిన అవసరం లేకుండా చాలా ఎంజాయ్ చేయోచ్చు మీరు ఇంకా ఏమేమీ మూవీస్ చూసారండి ఇంతకు ముందులా
నేను ఇంతకు ముందు సంక్రాంతికోస్తున్నం మూవీ అయితే చూశానండి ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అండి చిన్న పిల్లల్నుంచి పెద్దల వరకు అందరు కలిసి కూర్చొని చూసే సినిమా అండి
అవునండి అందులో వెంకటేష్ యాక్టింగ్ ఇంకా చాలా బాగుంటది కదా
అవునండి వెంకటేష్ కామెడీ కామెడీ సీన్స్ అని ఇవన్నీ చాలా బాగుంటాయండి
అవును అసలు ఇంకా చాలా ఎంజాయ్ చేయ్యొచ్చు అసలు వెంకటేష్ మూవీస్ ఏదైనా బాగుంట యి చాలా ఫన్గా ఎంటర్టైన్మెంట్ గా ఎంజాయ్ గా ఉంటాయి ఇంకా మీరు వెంకటేష్ది మూవీ చూసారా ఎఫ్ త్రి అని
ఆ చూసానండి ఎఫ్ త్రి ఇంకా చాలా బాగుంటుందండి
ఇంకా మూవీ అయితే చాలా జోక్స్ ఉంటాయి ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఆ మూవి
అవునండి అందులో కామెడీ సీన్స్ అయితే చాలా బాగా పండిందండి అందుకే ఆ సినిమా చ చాలా బ్లాక్ బాస్ట హిట్ అయిందండి
అవునండి ఇంకా అందులో వరుణ్ సందేశ్ యాక్టింగ్ కూడా బాగుంటది ఇంకా తమ్మన్నా యాక్టింగ్ అయితే ఇంకా చెప్పనవసరం లేదం అంత కామెడీ కామెడీ గా జోగ్గ సిళ్ళి గా ఎంజాయింగ్ గా ఉంటది వెంకటేష్ మూవీస్ అంటే చాలా అసలు అంత ఎంటర్టైన్మెంట్ తగ్గకుండా ఉంటది అసలు
అవునండి వెంకటేష్ సినిమా అంటేనే ఫ్యామిలీ అండి ఫ్యామిలీ మొత్తం వెళ్లి చూస్ సే సినిమా అండి చాలా బాగుంటాయండి ఇంకా మీకు ఇష్టమైన సినిమాలేవండి
నాకు వెంకటేష్ లో ఈస్ ఈ సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టుంది కదా ఆ మూవీ లో ఫ్యామిలీ బాండింగ్ చాలా బాగుంటది కదా అందరు కలిసిమెలిసి ఉంటారు అమ్ తల్లి తండ్రి చెళ్ళే వాళ్ళ చెల్ల పెళ్లి చేయడం కూడా చాలా బాగా చేస్తారు అందులో
అవునండి అందులో అన్నదమ్ముల్డి రిలేషన్ అనేది కానీ చెల్లెలది గాని రిలేషన్ అన్ని బామ్మది అందరిది చాలా బాగుంటుందండి ఫ్యామిలీ మూవీ అండి అది
అవును ఫ్యామిలీ మూవీ మూవీ ఇంకా మనం ఆ మూవీ చాలా చేయచ్చు అండి మనకు కూడా కుటుంబ బాధ్యతలు ఏంటో కుటుంబంలో ఎలా ఉండాలో ఆమూవి చూస్తే అర్థం అవుపోతుంది అందులో వా మహేష్ బాబు వాళ్ళ నానమ్మతో చేసే ఆ జోక్స్ అయినా ఒక కామెడీ అయినా బాగుంటది అసలు ఇంక బాధ్యత గల సినిమా కదా అండి అసలు
అవునండి చాలా బాగుంటుందండి ఆ సినిమా
ఇంగ సాంగ్స్ చూసారా మీరు అందులో
ఆ చూసానండి సాంగ్స్ చాలా బాగున్నాయండి
ఉ ఇంకా సమంత తో యాక్టింగ్ చేసిన అదైతే చాలా బాగుంటది
అవునండి
అందులో కూడా వెంకటేష్ కామెడీ ఉం ఇంకొంచెం బాగుంటది మీరు ఇంకా ఈ మూవీ చూసారా శతమానం భవతి అని
ఆ చూసానండి శర్వానంద్ అనుపమ ఇద్దరు కలిసి చేసిన సినిమా అండి అది కూడా అంతేనండి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఎక్కువగా
ఆ ఫ్యామిలీ గురించి తెలిపే మూవీ అందరు విదేశాల్లో సెట్ అవుతున్నారు కదా పిల్లలు పండక్కి రావడం ఇంట్లో అందరితో కలిసిమెలిసి ఉండడం అదైతే చాలా బాగుంటది
అవునండి ఇప్పుడు ఎక్కువగా విదేశాలకు వెళ్ళి అక్కడ ఆ తల్లి దండ్రుల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు కదా అండి ఆ మూవీ ద్వారా ఆ ఇక్కడే పల్లెటూరులోనే తల్లిదండ్రులను చూసుకోవాలని బాగా ఉండాలని అని చాలా వరకు ఆ సినిమాను చూసి నేర్చుకోవచ్చండి
అవునండి ఇంకాందులో శర్వానంద్ చేసిన అతను చదువుకొని కూడా ఆ పల్లెటూరులో వ్యవసాయం చేస్తూ అందరినీ చాలా తల్లి తండ్రుల్ని నానమ్మని తాతయ్యని చూసుకుంటూ చాలా చక్కగా ఇంటి వాతావరణం దిద్దడం అదైతే చాలా బాగా నచ్చిందండి అందరూ ఆ అందర్నీ మెచ్చుకున్నారు కదా ఇంకా దానికి మంచి అవార్డు కూడా ఇచ్చారు ఇంకా ప్రభుత్వం అయితే అది అందరికి ఒక సందేశం లాగా అనిపిస్తది ఆ మూవీలో ఇంకా అనుపమ్మ శర్మానంద్ వీళ్ళ మధ్య మంచిగా ఉంటది కదా బాండింగ్ ఇంకా స్నేహ ఇంకా వాళ్ళు విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ వెళ్ళ కుండా ఇక్కడనే ఉందాం మళ్ళీ పండ పండకి రావడం అనుకోవడం కూడా బాగుంటది ఇంకా
అవునండి కొన్ని సినిమాల వల్ల మనం చాలా నేర్చుకోవచ్చండి మంచి అనేది చాలా తెలుసుకోవడం జరుగుతుంది
అందులో సాంగ్స్ కూడా బాగుంటాయి సంక్రాంతి పండగకి మంచిగ సెట్టయ్యాల ఉంటాయి ఆంధ్రాలో సంక్రాంతి పండగ అనేది చాలా ఘనంగా చేసుకుంటారు కదా
అవునండి సంక్రాంతి పండుగ మా సైడ్ బాగా జరుపుకుంటామండి సంక్రాంతి అంటేనే చాలా పెద్ద పండగండి మేము చాలా బాగా జరుపుకుంటాము
అవునండి ఇంకా అందురు గంగిరెద్లు ఆ కంగిరెద్దులు కూడా వేషాలు వే స్తాయి కోడి పందాలు అసలు మీరు ఎలా చెప్పుకుంటారు కోడి పందాలు
ఆ రోజ సంక్రాంతి పండుగ రోజు మేము కోడి పందాలు అనేటివి బాగా జరుపుకుంటామండి కోడి పందాలు ఆ కోళ్ళని ఒకరు తీసుకొచ్చి పందాలు అనేటివి వేసుకుని ఆ ఎవరు గెలిస్తే వాళ్ళకి డబ్బులు ఇంత అని ప్రైజ్ మని అనేది పెడతారండి ఎవరిదైతే గెలుస్తుందో వాళ్ళకి ప్రైజ్ మని తీసుకుంటారండి మీ సైడ్ ఎలా జరుగుతుందండి
మా సైడ్ కోడి పందాలు ఉండయండి ఇంకా ఆ ఆట చూడడం అంటే నాకైతే చాలా ఇష్టం కోడి పందాల ఆట ఇంకా సంక్రాంతిలో మంచి పచ్చని పొలాల మధ్య జరుపుకుంటారు కదా మా దగ్గర గంగిరెద్దులు వాళ్ళు వస్తారు ప్రొద్దున్న ఇంకా వాళ్ళు ఏదైనా మనం ఏదైనా ఇస్తే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు ఇంకా మేము వంటకాలు చేసుకుంటాం ఏదైనా ఇంకా మాంస మాంసాహారం వండుకుంటామండి ఆ రోజు చికెన్ మటన్ అలా ఇంకా పిండి పదార్థాలతో వంటకాలు చేసుకుంటాం
అవునండి మేం కూడా అంతేనండి రకరకాల పిండి వంటలు చేస్తామండి ఇంకా ఆ రోజు అయితే ఇంకా కనుమ రోజుయి ఇట్లా ఎక్కువగా మేము మటన్ చికెన్ పూరి ఇలాంటివన్నీ అలసంద వడలు ఇలాంటివన్నీ రకరకాల వంటలన్నీ చేస్తామండి
అవునండి ఇంకా మీరు ఇంకా చాలా అందరు బంధుమిత్రులతో కలిసి పండగ చేసుకుంట అంటారు కదా ఒకరింటికి ఒకరు వెళ్తారా చుట్టాల ఇంటికి
ఆ వెళ్తామండి ఇంకా సంక్రాంతి అంటేనే సెలవులు ఇంకా ఒకరింటికి ఒకరు వెళ్ళి ఖచ్చితంగా మేము బంధుమిత్రులతో అందరితోనూ కలిసి బాగా సంక్రాంతి పండుగను బాగా చేసుకుంటాం
మీ దగ్గర ఇంకా ఆ చాలా దగ్గర పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటాయి కదా తిరుపతి ఇంకా అరుణాచలం ఇలాంటి గుళ్ళు ఉంటాయి కదా మీరు వెళ్తూ ఉంటారా
అవునండి మేము అరుణాచలం వెళ్తామండి అరుణాచలం చాలా నూ ప్రత్యేకత ఉన్న దేవస్థానమండి దాని గురించి చెప్పాలంటే మాటల్లో చెప్పలేవండి ఎక్కువ్గా ఆ గుడికి చాలా మంది వెళ్తుంటారండి హది గిరి ప్ర్రదక్షణ అని ఒకటుంటు దండి
మీకు దగ్గర్నేనండి అది గుడి
హా లేదండి దూరమేనండి కానీ మేము వెళ్తుంటాంమండి అప్పుడప్పుడు ఎళ్ తుంటాము చాలా బాగుంటుందండి ఆ గుడి పదహైదు కిలోమీటర్లు నడచాలండి గు గిరి ప్రదక్షణ అనేది చేయాలండి ఖచ్చి తంగ చేస్తే మనకి పుణ్యమనేది లభిస్తుందని చాలా మంది అంటుంటారండి అక్కడున్న వాళ్ళు
ఉ మీర్ చేసారాండి గిరిప్రదక్షణ
ఆ చేశానండి చాలా బాంటుందండి మనకి నడవడం వల్నా మన్కి చాలా ఉపయోగమనేది ఉంటుందండి మనం కోరుకున్న కోరికలు తీరుతాయని అక్కడ నమ్మకమండి మీ సైడు అలా ఉన్నాదా అండి ప్రత్యేకత ఉన్నా ఏవన్నా గుడులు
ఊ ఇంక నేన్ కడా ఈ మధ్య వెళ్దామనుకుంటున్నానండి అరుణాచలం వెళ్ళి ఆ శివయ్ వయ్య దర్శనం చేసుకుందామని అనుకుంటున్నాం
ఖచ్చితంగ వెళ్ళండి చాలా బాగుంటుంది ఇంకా మీ కు తిరుపతి గురించి ఏమైనా తెలుసా అండి
ఆ తిరుపతి వెళ్తూ ఉంటామండి అప్పుడప్పుడు ఇంక చాలా బాగుంటది అస్ తిరుపతైతే ఇంకదొక్క స్వర్గంలా ఉంటదసలొ ఆ చెట్ల మధ్యలా కొండల మధ్యలా
హూ స్ సరేనండి
ఆ సరే అండి మరి ఉంటానండి అ